హెలో హర్షిత
షేక్ చాందిని గార మాట్లాడేది
అవునండి పసుపులేటి హర్షిత గారెన మీరు
ఉమ్ అవునండి ఆ పచ్చ బోర్డిని మీరు ఫోటో తీసుకుంటే
ఆ తీసుకుంటాను మనము ఇప్పుడు మాట్లాడే సంభాషణ మొత్తం తెలుగులోనే మాట్లాడదాం
ఫోటోని తెలుగులో ఏమంన్ తరే బొమ్మ
ఏమో నాకు కూడా తెలీదు అలాంటివి వదిలేయండి మామూలుగా మాట్లాడేవి వి
ఉమ్ సరే
మీ తలుపు శబ్దం చేస్తుంది
మా తలుపు అప్పు కుదుటుగా ఒక చోట నిల్చదు
మీ తలుపుకి గడి వెయ్యండి
మదనపల్లికి పోయేటప్పుడు ఒక గుడి ఉంది చూమ్ము ఎలా ఉంటుంది తెలుసా ఆహా ఆంజనేయ స్వామిది కాదు అక్కడ కాదు ఆ బస్ స్టాండ్ కి వెళ్ళలే దారి ఉంటుంది స్ట్రైట్ గా వెళ్లిపోయేదింది పక్కనే శివుడి గుడి ఉంటుంది శివుడి గుడి పక్కనే ఒక అమ్మవారి గుడి ఉంది చక్కగా చక్కగా వెళితే శివుని గుడి ఉంటుంది శివుడి గుడి పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది అమ్మ వారు ఎలా ఉంటారు తెలుసు సా అచ్చం విజయవాడ కనకదుర్గమ్మ లాగా ఉంటాది
అయితే ఒక శనివారం ఆహా లేదు లేదు ఫ్రైడే ఫ్రైడే వెళ్
శుక్రవారం ఫ్రైడే కాదు
క్షమించండి శుక్రవారం
శుక్రవార రం వెళ్ళొచ్చు మనం వెళ్ళాలనుకుంటే
ఖచ్చితంగా ఒక వారంలో అంటే ఇప్పుడు వచ్చే రెండో శనివారం కాకుండా మనకి ఏప్రిల్లో ఎప్పుడైనా కుదురుతుంది కదా కుదిరినప్పుడు శనివారం ఆగుడికి సోమ్ ఆ సు శుక్లవారం అమ్మవారికి గుడికి శనివారం కదిరికి ఆ ఆదివారం హాస్టల్ హిల్స్ కి మూడు ప్లాన్ చేయ్ సారీ ప్లాన్ని ఏమంటరు అన్ని అనేసుకొని తిరిగేసి
ఆ ఓ
ఆ అఆఇఈ లు చెప్పకూడదండి మా కాల్లు మాకు ముందే తెలుసు అవున్ టీ క్యారీ పువ్వు రై అన్నం పెట్టారంట
ఆ అవును అవును అదే పెట్టారు నిన్ను చూసాను సాయంత్రం వేళ నూనెలో ఆ పువ్వుని వేస్తూ ఉన్నారు ఆంటీ.
మనం త్వరగా వెళ్ళకపోతే మనకి ఏది. అది రెండోసారి చేస్తే అంతటికి మించిన ఘోరం ఏది ఉండదు.
వెంటనే మనం పోయి భోజనం చేద్దాం
అలాగే చేద్దాం మనం ఇలా మాట్లాడు తుంటే నీ పక్కనున్న పాప రియాన్ ఆ మొహా
ముఖ క ముఖ చిత్ర తనుూ ఆ ఆ
పట్టించుకోవట్లేదు నీ సంభాషణ వినట్లేదా
వింటుంది బొమ్మలను చూస్తుంది
బొమ్మలును అలాగ కే
బొమ్మలులను చూస్తూ పాటలు వింటున్నది
మనం రేపు మన పోయిన సంవత్సరపు పరీక్ష పత్రికలను తీసుకువెళ్ళి ఎవరి దగ్గర సంతకం చేపించుకోవాలి అలాగే మన రెజ్యూమ్ దీని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు రెజ్యూమ్ చెయాలి
అవును చె చెయ్యాలి
కొంచెం ప్రొఫెషనల్ గా దీన్ని తెలుగులు ఏమంటారో తెలిదు
మంచిగా
మంచిగా చెయ్యాలి అప్పుడు బుడ్డాకి ఇస్రో ఇంటర్న్షిప్ వచ్చింది కదా
ఆ
తన రెజ్యూమ్ తీసుకొని రిఫరెన్స్ గా చేద్దామా లేదంటే నార్మల్ గానే చేద్దామా ఏదో ఒక ఫార్మాట్ లో తీసుకొని సారీ ఏదో
తనదే తనదే తీసుకుందాంలే
తన అదే తీసు సరే అడుగుతా శ్రీజాన్ తనే పెట్టింది అనుకుంటా అందరిది అప్పుడు అడిగి చూస్తా ఉంటే అదే చేద్దాము లేదంటే ఏదైనా చేద్దాము
ఫీ
డే టెక్ష్ షన్ అహ డేట్ డేట్ కాల్ తేదీ తారీఖు పెరిగింది పద్నాల్గో తారీక్ వరకు
ఐ డబల్ ఐ టి హెచ్ ఆ
ఉ ఊ ఆ అవును హైదరాబాద్ అవును
పద్నాలుగో తేదీ వరకు ఉం నా
ఆ ఇంకా తిరుపతిది ముప్పై ఒ తేదీ వరకు ఉంది మనం కూర్చొని రొండు ఒకటేసారి చేసేద్దాం ఎప్పుడు పెంచారో తెలీదు ఈ రోజు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉంది పద్నాలుగో తారీఖు వరకు అని
అవునా
ఊ ఏమున్నా సరే ఆ సైట్లోనే అక్కడ అడిగింది నీ పేరు కాలేజ్ నేమ్ నీ సిజిపిఏ ఎస్జిపిఏ ఈమెయిలు ఫోన్ నంబరు ఫోన్ నెంబర్ ఆహ అడిగారనే అనుకుంటున్నా ఇంకా నీ సివి అమార్క్ లిస్ట్ ప్రిన్సిపల్ సైన్ ఉన్ను ఒక లెటరు అదే బోనిఫైడ్ అవి పెట్టేస్తే అయిపోతుంది పెద్ద ఎక్కువ సమయం తీసుకోరు మన దగ్గర ఆ మూడు మంచి గా ఉంటే
ఉహు
ఆ మూడిటిని ఒక పిడిఎఫ్ ఫార్మేట్ లో చేసి మన దగ్గర పెట్టుకోవాలి ఇక తిరుపతి దాని సైట్ లోకి ఎళ్ళి చెక్ చేయలేదు నాకు తెలిసినంత వరకు అది కూడా ఇలానే ఉండొచ్చు
అంతే రెండు ఒకటె కదా రె రెండు ఒకటేలానే ఉంటాయమో
ఊ
రొండు నెలయితే పదిహేను వేలు ఒక నెల అయితే
ఏడు వేల ఐదు వందలు
ఉహు ఫుడ్డు పెడతారు. రూమ్ చూసుకోవాలో, రూమ్ ఇస్తారు ఫుడ్ చూసుకోవాలో, అని ఏదో పెట్టారు.
కాదు కాదు అకామడేషన్ ప్రొవైడ్ చెయరూ
ఆ అ మరి ఏదో ఇస్తా అన్నారు.
ఆహా అన్ని పోయి మనకి సెవెన్ థౌసండ్, ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు మిగా తా ఖర్చులంతా మనమే పెట్టు కోవాలి అది మ్యాటర్
మీరు ఇప్పుడు ఆంగ్ల భాషలోకి మారిపోయారు. సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
ఏడు వేల ఐదు వందలు.
ఉ అలాగే
ఊ వన్ మిలియన్ని తెలుగు భాషలో ఏమంటారో చెప్తారా?
తెలియదు అంటాను కోట్లు కొన్ని కోట్లు ఒక కోటి అంటే పది కోట్లు, పది కోట్లు ఎందుకు ఇప్పుడు మీకు
నేను
ఊ ఓ అలాగే ఓకే అనకూడదు ఓకేకి అలాగేనా సమాధానం ఊ సరే సరేనా
ఆ
సరే తీస్తా ఇందాక కూర్చొని అలా స్పూన్ తిప్పుతుంటే
హమ్
బెంగళూరులో మనము చేసిన వృంత విన్యాసాలన్నీ చూసాము కాసేపు. నవ్వు వచ్చింది. మీరు తింటుండగా మనం పాడిన పాటలు ఇంకా అక్కడ ఉన్నా ఆట స్థలానికి వెళ్ళి ఆంటీతో పాటు చేసిన ఎక్సర్సైజ్స్ వ్యాయామాలు
అవన్నీ చూసినావు కున్నర
బాగా నవ్వుకున్నాను ఇంకా ఇవా ఫోటోలు పిల్లి ఫోటోలు ఉహు చిత్రాలు క్షమించాలి
ఊ
గీ సమయము ఎంతయినది
ఎనిమిది నలభై అయినది ఇంకా రెండు నిమిషాలు మాట్లాడగలను
కాదు ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ తినడానికి వెళ్తున్నారు మనం కూర్చోడానికి స్థలము ఉండదని అనుకు టున్నా
వెళ్దాం వెళ్దాం
అలాగే వెళ్దాం తెలిసిందేగా మన గురించి
ఇప్పుడు మనం ఆలస్యముగానే వెళ్తాం కదా
శీత మ ఇంకా ఏమిటి విశేషములు
ఫోన్ కాల్ చేసి మాట్ల నడ్రా
మాట్లాడతాను మీరు వాళ్ళ నెంబర్స్ పెడితేను వాళ్ళ కి మెసేజ్ ని ఏమంటారు తెలుగులో తెలిది చేసి వాళ్ళకి ఓకే అన్ ఆహా వాళ్ళకి సరే అంటే మాట్లాడతాను
ఆ
హ అప్పుడికి కూడా ముగ్గురే అవుతారు ఇంకా ఒకరు కావాలి నువ్వు ఇంకో ఇద్దరు
ఉమ్
నలుగురు లేదా ఐదుగురికి చెయొచ్చు అని చెప్పారు గదా
ఆ ఇప్పుడు తెలిసిపోతుంది ఇ ఆడ ఒకటి సరే పది నిమిషాలు అయిపోయింది బాయ్